హలో
ఎలా ఉన్నారండి
బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నా అండి ఏం చేస్తున్నారు
ఏం లేదు నాకు ఎగ్జామ్ ఉంది అందుకే చదువుకుంటున్నాను
ఉ నాకు కూడా ఉన్నాయండీ నేను కూడా అదే పని చేస్తున్నాను అవును ఉ కు ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను సోషల్ మీడియా పై మీ అభిప్రాయం ఏంటి?
ఇల్లో సోషల్ మీడియా మన జీవితం చాలా పెద్ద భాగం అయిపోయిందండి. అంటే అది లేకపోతే మనకు పోదు ఎంతగా ఈ ఒక్క మన ఆచిరంలో అయిన అయిపోయేది మీర్ ఏలా చూస్తారు దీన్ని
హ్మ్ కూడా చాలా అంటే అది మన ఈ సోషల్ మీడియా మన జీవితాల్లో చ్ ఆల్లా పెద్ద భాగం అయింది ఆ ఆ ఉపయోగం అంటే ఏమిటి అనుకున్. ఏం ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు దాని ద్వారా.
ముఖ్యమ మంచి ఉపయోగం. ఉపయోగమైన రూప్ వినియోగంలో కూడా అది మనంగా ఆధాపడుతుందని. హ్యాపీనండి మనం దాన్ని ఎలా వాడతాం అనే దాని పడి బా అది ఆ ఉపయోగ అంటే సమాజ్ జాన్ని పగపోరముగా ఏవా కైన ఇతడు తెలుసుకొవచ్చు అది చా చాలా ఉపయోగాలే ఉన్నాయి దానికి తోడు సంఘంచి కలిగే ఎక్స్ట్రాలు కూడా ఎక్కువనే ఉన్నాయి
అవును ఆ అలాగే ప్రపంచంలో ఎక్కడ ఎక్కడున్నా మనుషులతో కనెక్ట్ అవ్వచ్చు కానీ దాని ద్వారా ఆ దుర్లబ్ దుర్లబ్ అ టె చెడు చెడు వినియోగాలు కూడా చాలా ఉన్నాయి
అవును ప్రజలు ఎక్కడ ఉన్నా చో కనెక్ట్ అవ్ చ్చు మనము అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ మనకి ఎందుకంటే చాలా వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అబ్రాడ్ లో వెళ్ళి చదువుకోవడము ము లేదా అక్కడే సెటిల్ అవ్వడము పెళ్లి చేసి మన వాళ్ళని చాలా మిస్ అవుతాము అలాంటి వ వాళ్ళతో మనం మళ్ళీ కనెక్ట్ అవ్వాలంటే దీన్లి కనెక్ట్ అవ్వగలం లేదా అబ్ వాళ్ళ ప్రెండ్స్ కి కూడా ఫీల్ అవ్వాలి దీని నుంచి చాలా ఉపయోగం ఉంటుంది దూరంలో ఉన్నవారితో కూడా టచ్ లో ఉండచ్చు
అ కానీ ఎక్కువగా వాడితే టైం వృధా అవుతుందని అనిపించద నీకు?
అదే ప్రగాశశ తెలియకుండానే గంటలకుపోతుంది సుధర్నగటం తీసుకో కుండా రీల్స్ చూసుంటే అవును ఆ టైం ఎనకుందొ కూడా దా దాన్ని చీవ్
అవునవును
ఎలా పక్కకుంటడో అర్థం తెలియ అంటే నువ్వు వానికి ఏమైనా సా
నేను కూడా కొన్నిసార్లు అలా ఫీల్ అవుతాను. ఒక్కసారి దాన్ని పట్టుకొని కూర్చుంటె టే ఆ స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఏదైనా ముఖ్యంగా ఈ ఇప్పుడు కొత్తగా వచ్చిన యాప్స్ అన్ని అలానే ఉన్నాయి కదా!
అవును మరీ ఆ లిమిట్ పెట్ మా మైండ్ కంట్రోల్స్ మన మైండ్ మంత్రంలో బ్రాంతు ఎంత మనం మతుగా చూలి అనుకుంటుగా అది వాస్తునేయ్ వుంటుంధి ఆ రీల్స్ ఉయు సుసి నటు వచ్చి డ్యాన్ కోకలి మనకి కుడుకు కలి మిన
సోషల్ మీడియాలో పోలికలు ఎక్కువగా ఉంటాయి కదా
అవునండి ఖచ్చితం గాసావ పోల్ మది తరులద స్వీట్స్ మనవాలేమి బాధపడ్డం లే దా మనం మన వాళ్లననుకోవడము ఆమ్ వాల్తంగా మన ఏ బాధ అలా ఇబ్బంది ఎదుర్క డి వాళ్ళతో కూసం వాళ్ళది మ బాధ ఇవ్వడం ఇవని సర్లు తిరుగుతుంటారు
అవునండి ఇది కొన్నిసార్లు ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే సంఘటనలు ఉన్నాయి మనం ఒకరిని చూసి సి అలా ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు కానీ ఈ సోషల్ మీడియా యా వల్ల అలా మన మనస్తత్వాలు కూడా మారే అవకాశాలు ఉన్నాయి
అవు మాత్ర అంటే వాళ్ళకు వెళ్ళదు కామెంట్స్ వాళ్ళు బాగున్నారు వాళ మన ఆ అచ్చం కొద్ది రోజుల తర్వాత అది తర్వాత ఒకే
మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది స్పష్టంగా మట్లడగలర
అవునా ఇప్పుడు వి ఇప్పుడు విని పిస్తుందా
ఆ ఇప్పుడ వినిపిస్తు
అది ఆ ఆ భావన్ నాటుుకుపోతుంది చాలా దుర దాన్ని తెలి కూడా దాని ను ఏమవుతుంది అ కుద తర్వాత మ మమే జూన్ తర్వాత మనం ద్వేషించడం స్టార్ట్ చేసాం
ఉమ్
మీకు వినుపిస్తుందా అండి
ఆ కొంచెం కట్ కట్ అవుతుంది ఇప్పుడు వినిపిస్తుంది
మీరే అనుకుంటున్నారు దీని గురించి
ఉమ్ సోషల్ మీడియా వల్ల నేర్చుకోవడంలో కూడా ప్రయోజనం ఉంది కానీ మనం ఇతరులని చూసి అలానే చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు మీ మీకెలా అనిపిస్తుంది ప్రయోజనాల గురించి
అర్థంచే చాలానాలే ఎడ్యుకేషన్ అంటే కూడ కనుక చాలా ఉండ దా దాని తర ఉపయోగ నేర్చుకుంటా బట్ టి ఉంటుంది అది మనం మారింధి
అవునండి ఆ చిన్న వీడియోల ద్వారా కూడా చాలా నేర్చుకోవచ్చు ఆ కనీ మనం దా కానీ కానీ మనం దాన్ని చూసే విధానంలో ఉంటుంది కదా
చాలా ముఖ్యమండీ ఎలా అంటే అది వాళజైన్ని బట్టి అందరు చబీరి వీడియోస్ రిపీటెడ్ గా ఉన్నాయి కానీ ఎమ్ సెట్ ఎలా టెన్త్ అయిపోతే
అవునండి తెలియ ఆ సేఫ్టీ విషయం ఏమంటారు
జాగ్రత్తగా ఉండాలి అసలు షేర్ వేయకూడదు మన వ్యక్తిగత సమాచారం మన షేర్ చేస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది మనకి దాన్ని దుర్వినియోగం చే చేసే అవకాశం కూడా ఉండ్రి
ఆ అవునండి తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఆ అలాగే ఎవరితో మన విషయాలని కూడా షేర్ చేసుకోకూడదు
అవును అవను లే కాకపోతే ఈ మధ్య చాలా అయ్యాయి అది ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరి మా మాట్లాడుతుందో చాలా అప్రమంగా ఉండాలి మనం
హ
అందుకే ఎవరేమో తెలుసుకోవాల ముందు మాట్లాడుూ దీని మతులతో మహిని మన వేసుకోకూడదు
అవునండి సోషల్ మీడియా మానస్ మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందా చూపుతుందా మీరేమంట
అవును కచ్చితంగా ప్రభావం చూపుతుంది పందో అదో రకం వస్తుంది మిమనకి మన మానసిక ఆగ కాకుండా బాగా అన్య కూడా అలాగే చెప్పన్నాను ఎం పని చేయనుంటే ఎఫట్
అందుకే కొందరు సోషల్ మీడియా బ్రేక్ తీసుకుంటారు మనం కొంచం సమయం సమయం సమయానుసారంగా చూడాలి ఎప్పుడూ అందులోనే మునిగిపోకూడదు ప్రతి ఆ చానా వాటికి అంటే మా ఆరోగ్య పరంగా శారీరక పరంగా చాలా దెబ్బతీస్తుంది కదా అది కూడా
తెస్తుంది సోషల్ మీడియా తీసుకోవ అలం చేయాలని కానీ మనం దాని పూర్తిగా చ్చకూడదు ఎందుంటే మన కింది ఇండిపెంట్ కూడా ఇ నీ మైండ్ ని మన కంట్రోలు పెట్టుకొని మీ చూస్తున్నా ఎంతే చూస్తును అనేది మన కంట్రోల్ దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు
అవునండి రోజు ఎంతసేపు వాడితే సరిపోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి మీరెంత సేపు వాడుతారు అంటే మీరు ఎలా వాడతారో చెప్పగలరా
నాకుకు ఎక్కువ ఎం ఐనా బోర్ కొట్టడం ఇస్తా మైండ్ డైవర్ట్ చేసుకోవడం లేదా కొంచం బ్రేక్ తీసు ఫల్ల అనిపినప్పుడు కొద్దిసె వ వాడత అంటే అవసరమైనంత మాత్రం వాడుత ఆదుపులో పెట్టుకును. మి
అ ఆ నేను కూడా అంతే అండి అలవాటయితే తగ్గించడం చాలా కష్టం కదా అందుకే ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే వాడతాను.
అవునవండి సాధమ అ
ఆహా అది చాలా కష్టమండి. కానీ పూర్తిగా కాదు. కానీ తగ్గించి వాడొచ్చు కదా. అవునండి ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి లైఫ్ లో. మనం ఎలా వాడుతాం అనే ది ముఖ్యం అంటే సరిగ్గా వాడితే ఉపయోగం తప్ప, తప్పుగా వాడితే నష్టం అంతే కదా.
ఆంటీ నేన్ అ చెప్పాలా మేమెప్పుడూ
సోషల్ మీడియాను మనం కంట్రోల్ చేయాలి. మనల్ని కంట్రోల్ చేయకూడదు.
చాలాచ్చట
అయితే సరే మరి నేనుంటాను.
మీరు ఆగాడానికెసారా మునషం మిస్ ఆ మీ యొక్క సమాధా దొరికి తిన్నాను అనుకుంటా
దొరికిందండి మేము చాలా అంటే మీ సమాధానంతో మేము మా డౌట్స్ అన్ని తో క్లియర్ అయ్యాయి ఉ టాన్